హ్మ్ హు బాన్నవా.
హ్మ్! బావున్నా. నువ్ బాన్నావా?
తిన్నావా?
హ్మ్! ఇప్పుడే తినేసి వస్తి. నువ్వు తిన్నావా?
హ్మ్! తింటి.
హ్మ్! ఏమి తింటివి?
ఆ అది ఉల్లిగడ్డ కూర చేసింది మా అమ్మ. అది ఇంకా మా ఇంటి ముందు అక్క బోండాలు ఏమో చేసింది.
హ్మ్ హూ!
అయిపెటిచ్చ.
ఉహు బాగా పంచుకుం అలా ఏమైనా చేస్తే ఈ చుట్టుపక్కల అంతా
ఉమ్ బానే పంచుకుంటాంకా ఇంకా ఇంటి ముందు రెక్క అయితే ఇంకా బాగా ఉంటుంది
ఉమ్
ఉమ్
ఏం చేస్తున్నారు అందరూ
ఇంకా మా అందరం తిన్నామా మా అమ్మ పాత్రలు అడుగుతాను నేను ఇట్లా బయటకి వస్థి మా నాన్న ఆవుల దగ్గర ఉన్నాడు అనుకుంటాను
ఉ ఉహ్ ఎంతది మీరు పండుకునేని
మేమా అంతే ఇంకా పదికంతా పనుకుని ఇస్తాము
ఉమ్
మత్త మాట్లాడుతారు మా అమ్మ మాట్లాడేసి నిద్రపోయది
ఉమ్ ఓ మీ అన్న బయట ఉన్నాడా
ఉ బయటున్నాడు
ఉమ్ ఉ
ఉమ్ ఇంకా అప్పుడు ఏదో చెప్తాండవ్ స్కూల్ డేస్ ని
కొన్ని అది చిన్నప్పుడు మెమోరీస్ కదా న చెప్తా చెప్తా కట్ చేసేసి ఇంకా అట్ల పడినప్పుడు ఇంకా అప్పుడొచ్చి ఇంటి పైన అంటే కింద పైన్ పోర్షన్లో ఉంటాం మేము అప్పుడు తెలిసింది ఆ చార ఆ మాట నా మూక్కాలి తగిలప్పుడు అది వచ్చేసిన తర్వాత పైన తోద మళ్ళీ తెలిసింది మా అమ్మాయి మన్నాకాయ ఏమన్నా తీ ఆ బుల్లోర అలాగు ఉంటుంది కదా
ఆ అ
ఆ దాన్ని మేము టాటా ఈస్ అంటామంట అంటే వాటర్ క్యాన్స్ అంతా వేసుకొని వస్తా అంటారు చూడు
ఆ ఏంటి ఇందల ఆ
కాయిల అ అంతా వేసుకొని వెళ్తాంట అది నింద మాకి ముందు దాడ్లా దం పైన నేను నేను మాకేమో ఎక్కినాము చిన్నప్పుడు ఎకింగ్ంటి ఇవి ఉంటాయి కదా కాళ్ళ అవి ము ముద్ అంటే అవి పడిపింటాయి అచ్చులు కాళ్ళు అచ్చులు పడిపోయినాయి మీ దగ పైన అప్పుడు మా డాడీ అడిగినప్పుడు ఏం చెప్పినాము చింటూ ఎక్కిన డాడీ అని చెప్పినాము పిల్లడు మా పగ్గింటి పి ల్లడన్ మాట చింటుని మా డ్యాడీ యి మా డ్యాడిక్ తెల్సు మేమే ఎక్కినామని వైర్ ఎత్కోన్ అచ్చే చుడు కరెంట్ వైర్ కోడ్తె నేను మా అక్కా అంటేప్ ఇ గిన్నెల్ కడు కడు కుంటా కడిగే చోట కూర్చొని నేను మాక్క ఫేస్ వాష్ చేసుకుంటాన్నాం ఇద్దరం కూర్చొని. వచ్చే కిట్ ఎనకాల కొట్ త వైర్ తో ఉం బలే కాండీ అంబాలి
మా పక్కంటి పిల్లడి పేరు కూడా చింటూనే
ఉమ్మ్ కానీ వాళ్ళక్ కామ్ నీట్ మా అక్క ఏజ్ అనమోదీమా కేజ్ వాళ్ళక్కది రీసెంట్ గ చనిప్ పీంద అక్క
అవున ఎ
ఆకకి చిన్నప్పటి నుంచి ఏదేందో యూరిన్ ప్రాబ్లమ్ అంట బ్లడ్ ఎక్కువ వచ్చేసేదంట కిడ్నీస్ కడ్నీస్ డ్నీస్ ప్రాబ్లమ్ ఆక్ క్కకాక్
ఉమా
బ్లడ ఎక్కిస్త నే ఉంద్డా రాల్ ట్రయల్ ల్ అంటే ఇస్తా ఉండాలి తీస్తా ఉండలి తిస్తా ఉండాలి తీస్తా ఉండాలి అక్చుఅల్లీ నిజమే మేమే నేను రీసెంట్గా ఒక టూ మంత్స్ఒ త్రీ మంత్స్ బ్యాక్ ఏమో
ఓహో
చనిపోయింది ఆ పోయింది. చూళ్ళి
ఉం హుమ్
ఉమ్ వాళ్ళ ఫ్యామిలీలో తెల్సా చాలా మంది. అసలు మొగోళ్లే లేరు. ఎన్నో అడ్ జరిగిచ్చార పోతారు వాళ్ళ ఫ్యామిలీలో సూసైడ్ చేసుకోవడం మ్ ఇప్పుడు ఎంత వా జయింట్ ఫ్యామిలీ లా ఉన్నింది ఒ కోక్కరు కొక్కరు కుచొని పోతనే వస్తా నేన్ లాస్ట్ కొచ్చి ఇప్పుడు చింటూ మళ్ళ డాడీ వాళ్ళ అమ్మా అంతే
మ్ వాళ్ళక్క చనిపోయింది రీసెంట్గా
చనిపియింది వాళ్ళ నానమ్మ తాత అసలు మేమేఎన్ని చావులు చూస్ అమ్మమ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతది వాళ్ళ నానమ్మ ది ప్రీతి అని ఒక పాప ఉంది వాళ్ళ డాడీది రీను రీను అని ఒక్కక్క ఉంది వాళ్ళ డాడీది ఎంత మంది దో అసలు
హో అంటే యాక్సిడెంట్ గా చనిపోయినారా వాళ్ళే చనిపోయినారా
వాళ్ళే చనిపోవడం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న
ఆహా
మ్.. వీళ్ళైతే ముసలోళ్ళు కాబట్టి ఇంకా ఏజ్ అయిపోయింది చనిపోతారు ఏమన్నా అనుకోవచ్చు
మ్... బయట ఉందవా
ఉ బయటింద సోనిజంగ
ఆహా ఏం లేదు చల్లగా ఉంటుంది కదా మై మ్
మ్ బావుంటుంది
మ్ ఇంకా రేపు ఫుల్ వర్క్ ఉంటుంది మాకి చిన్నప్పుడు మీరే మటాడుకోలేద కలిసి మీ చుట్టూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అంటే ఇంటి పక్కన వాళ్ళు పిల్ల ళ్ళు
ఆ అప్పుడు ఆడుకుంటా అంటి మీ నేను తక్కువే మా అన్న బాగా ఆడుకుంటా అన్నాడు
మ్...
చిన్నప్పుడు మామ్మల్ని ఎందుకో పంపించే వాళ్ళు కాదు బయటికి ఖచ్చితంగా పంపియరు ఏమో అప్పుడప్పుడు దొంగ దొంగగా వెళ్ళిపోతాంటిమి మళా చుసేం తిడతారు నేనుకో పోయేటప్పుడు పోయినంక వచ్చేసేది మళ్ళ వాళ్ళ వచ్చి ఇక ముందు వచ్చేసేద ఇట్లా రెసంటివి
ఉమ్ మేం పో కాంటీమా చిన్నప్పుడు ఆడుకుని కందడు నినో కామర్షి అన్న మా సొఫా దాన్ తే డాడీ లే ఇంగ అచ్చి చింటూ ఈ టు ప్రీతి వి కి అన్నా వీళ్ళందర్ పొ తండి మమ్ ఆడుకున్ ట్టండి మా ఆఫ్టర్నూన్ వరకు ఆడుకునేది మళఆఫ్టర్నూన్ వాటర్ తిని ఇంటి కొచ్చెది చల్ల చల్ల వాటర్ తాగేది ఇప్పుడు చాల్ల ఆడింది అం రెండి మా అమ్మ మళ్ళా పోయేది మళ్ళా అడేది
ఉమ్ ఏం ఆడుకుంటాంటారు మీరు
ఏన్ ఏమ్ చిన్నప్ప ఏందో మిని చి అసలు ఇప్పుడు తలుసుకుంటే మలే కామెడీ అన్నావు కాని వీళ్ళ అమ్మ నాన్నట అంటార్ చూడు ఆ ఆ నీన్ గుడా
ఆ ఆహా ఆడతర్లే చిన్నప్పుడు ఏంటి అంతే ఇంగా చిన్నప్పుడు ఏమంటే పొయ్యి పెట్టి వండేది ఆ అండీంటి మీ అట్లోగసారి మేము
ఉమ్ మేము ఇంకా ఏమొచ్చి చిన్నప్ ఇప్పుడే విక్కీ అన్నని చెప్పిన వాళ్ళ అమ్మ గోల్డెన్ లాగా ఉంటున్నాడా అక్కడకి పోయి మేము మేమ పిల్లలమంతా పోయి నేను మా అక్క మహర్షి అన్న ఇవి గ్రౌం నెట్ నట్స్ ఉంటాయి కదా అవి వలిసేది అది వొలిస్తే అతే సేరు కంతని గింజలు సేరు కంతని ఇస్తున్నామే ఐదు రూ పలిస్తుంది సేరుకి ముగ్గురు కష్టపడి రెండు చేతుల్తో ఒలిచి ఒలిచి
అప్పుడు అది జనా ఆ ఆనందం కదా చిన్నప్పటిలా
ఇప్పుడే మేము సంపాదించితిమి మేము
ఉమ్ అదే అది వేపగింజలు వేరనా కూడా ఆ డబ్బులు వస్త అది కదా అది చేసాంట మేము
ఇవి చింతాపండువి గు గింజలు ఏందో
అవి కూడా వస్తాయి
ఉమ్ ఇంకొచ్చి మాది కొత్త కోటలో కూడా మా డాడీకి ఒక షాపు మా అమ్మకు ఒక షాప్ ఉందా
ఉమ్
ఏం థర్టీ షిఫ్ట్ అయినప్పుడు బొమ్మలు అన్ని ఉన్నిన్నాయి చిన్న చిన్న బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకుంటారు
ఆ
అప్పుడు నేను మా అక్క మహర్షి అన్న ఏం చేసినామ అంటే తడే మా నేటివ్లోని టెంట్లాగ వేసి ఇంటి ముంద రా అవన్నీ పెట్టి అమ్మినా తెలు అ ఏసీ ఏస్టీస్కి సబ్ సెపరేట్ ఊరు ఉంటుంది కదా
ఆ నం
స అంటారు ఊర్లోకి వాళ్ళు చిన్న పిల్లలు కొన్నారు తెలుసునా మీ ఐదు రూపాయలకి అట్లాగినం ఉమ్ హు
ఫోన ఫోన్ ఫోన్
ఫోన్ ఆద్ తి తిరునాలల్ల ఆ దుమ్మచాలే అని
బలె వుంటదది
వన్ మినేట్ కొంటాంటె ఫోన్లో మాట్లాడతాండి మీ బార్బిస్ ఫోటోఒస్తుంది దాంట్లో
హ్మ్ ఎంతబావుండే
తిర్నాలంటే ఆ అసలు అదీ
కళ్ళన్ కావును బొమ్మల మీదే ఉన్
హ్మ్ ఉమ్ బాయ్ ఏ అప్పుడు బొమ్మలంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పుడు కమ్మలంట, గాజులంట, క్లిప్పులంట దానిపైన ఇంట్రెస్ట్
ఆహా
ఇప్పుడు పెళ్ళిల్ల్కి పోయేటప్పుడు డబ్బులు డు ఇన్ అక్కడ పెట్టేకి
గుర్తులు కార్డ్లా ఇం
ఆ ఎన్నయ్ ఎందు కాడ నాకు టేషన్ కార్డ్ అనొస్తాంది గనీ నోట్లో ఎన్నో ఉన్ టుంది దాంట్లో ఏదోక్కొక్క దంట్ ట్లో ఇంత సిక్స్టీ పెట్టి ఈ సిక్స్టీ అంతా లబ్బర్లు తీసుకోవాలి సిక్స్టీ రుపీస్ కి లబ్బర్లు తీసుకోవాల. ఫిఫ్టీ పెట్టి ఫ్టీ అంతా క్లిబుల్ కి తీసుకోవాల, థర్టీ పెట్టి క్లి ఈ థర్టీ రూపీస్ అంతా బ్రాస్లెట్ కి వాడాల అట్లా రాసుకుంట్ టాంటి నేన్ చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ నాకి
ఉమ్ ఉమ్
ఇంకా చి చిన్నప్పుడూ నేను మా అక్ కా మనం పంటిది ఇస్తాన్ టెంట్ వేసుకొని అన్నం చేసేది చట్నీ చేస్ కొనేది హుహు ఐ బాగుంటుంది ఇవన్
అ
ఇంకేం అయితే నువ్వు చెయ్యవా మీ అన్నకు ఫోను
నేనా ఇవి నేను చేను మా అమ్మ చేస్తది మా అమ్మ మాట్లాడతాది అప్పుడే నేను మాట్లాడుతా అంతే
యూ సర్లే మాట్లాడుకో మల్ల పడుకుంటాడేమో మీ అన్న ఇంకా
ఆ సరే సరే
యూ సరే
ఆ సరే బాయ్ యూ